హలో మౌన్నార బాగుఉన్నాం మీరు బావుఉన్నారా
బాఅన్నాం ఏమ్ చేస్తలా
ఏమ్ లేదు మీరే ఏమ్ చేస్తుఉన్నారు
మేమ్ కూడా విన్ లేదు ఇన్ కామన్ డైలాగ్ ఆ
తిన్నారా
ఇంకా లేదు
పొద్దునే తిన్ లేదా
తిన్నాంమ్ టూ టైమ్స్
జస్ట్ టూ టైమ్స్ ఏన పొద్దున్ నుండి
జస్ట్ టూ టైమ్స్
ఎందుకు అట్లా త్రీ టైమ్స్ తినాలి పొద్దున్ నుండి
త్రి టైమ్ తాడ్డ్ టై యము నైట్ ఉంట అది
పొద్దున ఒక్ సారి తినాలే మధ్యానం ఒక్ సారి తినాలే సాయంత్రం ఒక్ సారి తినాలే నైట్ ఒక్ సారి తినాలే
లే ఊక దినం అట్లా డెలీ టూ పూట అస్
టూ ఫూటఅస్
ఈ
అఓ
నాన్ వెజ్ కాబట్టి త్రీ టైమ్స్ తిన్
ఈరోజు ఏం స్పెషల్
ఏం లేదు
ఈ రోజు పొద్దున నుండి టూ టైమ్స్ ఇప్పుడు థర్డ్ టైమ్ నాన్ వెజ్ ఉంటేనే తింటాన్నావు కదా
మ్మ్
ఈరోజు ఏం కర్రీ ఆహ
అ
ఎక్కడ ఉన్నావ్
బిల్డింగ్ పైన
ఎవరిది పెళ్లయితా ఆ
ఏం జేస్తల్లు
ఏం లేదు ఖాళీనే
ఖాళీ
ఏం పనిలేదు కాబట్టి ఫోన్ రేపే
ఆ
రేపు కొంటున్న ఫోన్
రియల్లీ
నిజమే
మరి మీ అన్న రావద్దా
మా అన్నందుకు ఫోన్ కొనేది నా కోసం కాబట్టి నాకే మా మమ్మీగా కొంటది
ఓకే ఓకే ఏం ఫోన్ కొంటన్నవ్ మరి
నా ఇంకా కాలేజే స్టార్ట్ కాలే
డేట్ వచ్చిందన్నవు
ఫిజికల్ ఆహా ఫిజికల్ రిపోర్టింగ్ పోయించి మొన్న సాటర్డే నుండి ఈ సాటర్డే వరకు ఉండే
ఆ
కాకపోతే మళ్ళీది పోస్ట్పోన్ అయింది ఈ సాటర్డే నుండి నెక్స్ట్ సాటర్డే వరకి మళ్ళా కాలేజ్ కూడా ఏమో ఈ సాటర్డే ఫస్ట్ డేనే పోదామా వద్దా అని చూస్తున్న అ
నేస్డేనే పోదా మాతా మండే మండే రండి
నువ్వు కూడా వస్తావా
ఆ
నువ్వు కూడా వస్తావ అక్కడికి
లేదు సాటర్డే అయితే చాలా మంది అత్తరు కదా మీకు కాని
సరి మా
ఎవరెవరు వస్తారు
నేను డాడీ అయితే పక్కా మా అన్ననా మా మమ్మ ఇగ తెలీదు మా అన్న గూడ ఒత్తడు
మేనర్స్ అంటే అస్తా
అన్ననే అత్తడు మ్యాగ్సిమం మా మమ్మీ రాదట మా మమ్మీ నన్ను కాలేజ్ దగ్గర దింపడానికి వచ్చినప్పుడు సట్టిగా నన్ను ఎల్లగొడతాదని ఇంట్లకి
ఆహా
అప్పగింతలు జేస్తిమి
ఇప్పుడు నవ్వుతూ అప్పుడు ఏడు తూ
ఎప్పుడు నవ్వుతావ్ ఎప్పుడు ఎడుత్తావ్ ఎటో ఆల్రెడీ ఎవరిదో అప్పగింతలైతుంది సాంగ్స్ పెట్టిర్రు
ఎక్కడ
ఏమో ఎక్కన్నో
మాటాడేడప్పుడు ఇన్పిస్తుందా
ఇన్పియ్యట్లే
అంతా మెన్సనే
వంట వంట జేస్తుంది ఈరోజు ఫాస్టింగ్ గదా
టైం ఉండదు ప్రిపేర్ జేస్తారు
నే ఇంతకు ముందు చెప్పినా ఎందుకు లిఫ్ జెయ్యలే నాక్ కాల్ రాలేదు అని అన్నారు
తస్సు ఇంకా
చెప్పాలి నువ్వు అత్తవా అక్కడికి
ఎక్కడికి
కాలేజ్ దగ్గరికి
మీ అన్నయ్య వస్తే వొస్తా
తడు
ఒకే అస్తా అయితే
మీ అన్నకి వన్ థర్టీ కంట వన్ థర్టీకిి కాలేజ్ అయిపోతుదంట గదా
ఊ
ఊ ఒకవేళ అప్ దాని తర్వాత్ అయితే నేన్ వొత్తా దానికంటే ముందంటేషనాకు కాలేజ్ ఉంటుది అని అన్నాడు
సరే వన్ థర్టీ థౌసన్ ఎళ్దాము
ఉమ్ వన్ థర్టీ దాకా ఎక్కడుంటవ్
అంటే మనం
తిరుగుతూ మా డాడ్ ఒత్తుండు తిరగలేం
స్సాండా
మా డాడి ఒత్తడు పక్కా మా డాడితోని మా అన్ననా నేనా ఛీ నేను పక్క మా మమ్ మా‌ అన్న నా అని
ఓకే ఓకే ఓక్కే మీ అన్న నే వేస్తా మీ మమ్మిని గూనా తీస్కురాండి ఇప్పుడే
ఎందుకు
చూస్తది.
మమ్మీ! మా అమ్మా నువ్వు గుడా నాకు ఇప్పుడే రా నువ్వు కాలేజ్ జూస్తే అంటే కాలేజ్ చూడాలని
కానీ హాస్టలు
హాస్టల్ మీరు రిపోర్టింగ్ అది ఇచ్చినప్పుడే మాట్లాడుకోవాలే
హ్మ్ కొన్ని నేను నార్మల్ గు గూగుల్ లో చూస్తే హాస్టల్ ఉందని వత్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి చూత్తే హాస్టల్ లేదు అని వత్తంది ఇంకొక్కసారి జూత్తే పీజీ వాళ్ళకే హాస్టల్ ఉందని వత్తుంది ఎట్టేట్టనో వత్తంది
పిజి అంటే హాస్టలే
పిజీ అ పీజి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది అమ్మ
అంటే మీరు రిపోర్టింగ్ కి వచ్చినప్పుడే హాస్టల్ చూసుకోవాలి మళ్ళా అప్పుడు డే అప్పుడు చూసుకుంటానంటే రూమ్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయి ఇక్కడ
హ్మ్ ఇంకా కాలేజ్ హాస్టల్నే ఒకవేళ కాలేజ్ హాస్టల్ మంచిగా ఉంటే అక్కడ లేదంటే మళ్ళా బయట హాస్టల్స్
కాలేజ్ హాస్టలా
అదే చూడాలే
అదే బెటర్ నీకు కాలేజ్ హాస్టల్ లో ఉండాలి హ్మ్
అరే సరే ఎల్లు ఎట్ల నువ్వే ఎట్ల చెప్తున్నావ్ అంటే నువ్వు అక్కడనే ఉండాలి అలా నేను మొత్తం చదిపించుకుంటు ఉండాలి అట్లా చెప్తుందో
కాలేజిహాస్టల్లో అంత మాత్రం చదివేటోళ్ళు ఉండరాడ
ఇతరేమో ఎవరికి తెలుసు
అక్కడ ఉండవు స్టడీ అవర్స్ అట్ల
ఎందుకుండవ్
ఈ బిటెక్ డిగ్రీ స్టడీ అవర్స్ ఎందుకుంటాయి
హ్యాపీడేస్ మూవీ చి హ్యాపీ డేస్ అట్టనే కొత్త అయ్యో సారీ ఇంటర్ గద చీ అంత నీ వల్లనే
ఎవరి వల్ల
నువ్వే అంతా కన్ఫ్యూజేత్తున్నావ్
నేనా హేపీ డేస్ అన్నీ
హ్యాపీ డేస్ కాదది కొత్త బంగారు లోకం మూవీ కదా అది ఇంటరు ఓకే ఛీ
అ
ఇంకా మీ దగ్గర పీరియడ్ ఉంటయా
ఆ అ
పీరియల్ తీసుకొస్తున్నారా ఈ రోజు
అవునవును
లేదా అమ్ము
ఇస్తార్లంకా పటోల్ వచ్చిల్లా
మ్ ఇప్పుడు వచ్చింది ఇంతకు ఉ మీ గురించి అడుగుతుాన్నామ
ఎవరు మంచ్
హుమ్ మ్ వద్దు
ఒ
ఆ మీ సైడ్ వెదర్ ఎట్ల ఉంది
లుక్ బ్లూ కలర్
జోక
ఏదో మె పోన్ చేయ్ పైనె ఉన్నా ఆ చెప్పు లేపోతే ఫోన్ చేయనా
తిడ్తుందా మీ మమ్మీ
అవును మ్
తిట్టాలి మమ్మల్ని
నీ ఫోనె
ఇంక
ఎవర్ వాల్
నేనె నేనె
బయటకి వచ్చా కాని అ ఆ ఏంటి అన్నా నిమిషన్ దాగా వచ్చు అత్తమండి గాను అత్తమండి గాడు మా మమ్మీ ఫోన్ ల ఉంది యాప్ అది
ఉందా చేయచ్చా
చెయి
నెక్స్ట్
ఉ నా కాల్స్ కోసం వేసుకోనిలా కాని నేను మా నేను మా నేను నేనే మాట్లాడుకున్నా త్రీ మినిట్స్ ఒక సారి ఇక పో యితె పోని అను సపడే కటి చేసిన అంటే ఫోను బెడ్ ఈ బెడ్ కు ఒక ఫోన్ ఆ బెడ్ మూలక ఒక ఫోన్ పెట్టుకున్నా ఇటు హలో అనే అటు హలో
అట్లా మొత్తం టెన్ మినిట్స్ మాట్లాడుతే బాగుండు
టెన్ మినిట్స్ మా చెల్లె మాట్లాడింది ఒకసారి నాకు స్పీకర్ వి నాకు వినిపిస్తుంది కాని నేను మాట్లాడడానికి వినిపిస్తలేదు టెన్ మినిట్స్ సోది పెట్టింది నాన్న గారే
అ అ
ఇంకా ఎం చేస్తాలు
చెప్పు ఇంకేం లేదు సరే
ఆమ్
ఉమ్ బాయ్